హలో
హలో
ఆ వినపడుతుందండి
ఆ వినపడతాంది
అవునండి ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఖాళీగా కూర్చున్నాం
ఆ మేము అంతే అండి మేమే చేస్తామండి మేము ఖాళీగానే ఉన్నాం
అవునవునండి
మీ ఇంట వాళ్ళు బాగున్నారండి
బాగున్నారండి మీ ఇంట్లో వాళ్ళందరు బాగున్నారా
ఆ బాగున్నారండి ఏం చేస్తున్నారండి మీ ఇంట్లో వాళ్ళు
మా ఇంట్లో వాళ్ళు అందరూ వర్క్కి వెళ్ళారండి
అవున అండి ఏం వర్క్ చేస్తారండి
అంటే మాది షాప్ ఉన్నది అక్కడికి వెళ్ళారు
ఆహా అంటే అందరూ వెళ్ళారా
అవు మా మమ్మీ మా డాడీ వెళ్తారండి మా తమ్ముడు వే హాస్టల్ లో ఉంటాడండి
హాస్టల్లో హాస్టల్లో వాడన్ గా చేస్తున్నారండి ఏం చేస్తున్నారు
హాస్టల్లో చదువుకుంటు హాస్ చదువుకుంటున్నాడు హాస్టల్లో ఉన్నాడు
అవునవులేండి అదే హాస్టల్లో అంటే మేము చదివేటప్పుడు హాస్టల్లో ఉన్నారంటేనే వార్డెన్ కాని అట్లా అనుకుంటాంటిమి నేను మా ఫ్రెండ్స్ అట్లా అట్ల అని చెప్పి అట్లా అడిగానండి అట్లే
ఆ పర్లేదండి
ఆ ఎక్కడున్నారండి ఇప్పుడు
ఇంట్లో ఉన్నా అండి
అవునండి మీరు ఒకటే ఉంటారండి
ఆ కొసేపు నేను ఒకటే ఉంటా అండి
మభయం కాదండి ఒకరే ఉంటే ఇంట్లో
ఆ భయం ఏం లేదండి
ఆ మీకు దయ్యలంటే భయం లేదండి
భయం లేేదని చె భయ భయపడాల అనుకుంటే భయపడతాం భయం లేదు అనుకుంటే భయం ఉండదండి
అవునండి ఇప్పుడు ఉన్న పలంగా ఒక దయ్యం వచ్చి మిమ్మల్ని ఇప్పుడు ఎనక నుంచి భయపడితే ఏం చేస్తారండి
ఎవరెన ఏనక నుంచి వచ్చి భయపడితే భయప డుకోకుండా ఉంటారా ఎంత ధైర్యవంతులు అయినా కూడా
ఆ కాదండి నేను అడిగుతను మనుషులు కాదు డైరెక్ట్ బ దయ్యమే వచ్చి భయపెట్టిందనుకో అప్పుడు
భయపడతారు అండి ఎవరైనా
ఆహా అప్పుడు భయపడేది కాదండి నేను అడిగేది ఇప్పుడు మీరు ఉన్నారు మీ ఇంట్లో ఒకరే ఉన్నారు డోర్ ఏసుకని ఉన్నారు సడన్‌గా వెనుక నుంచి ఒక దేయం వచ్చింది వచ్చేసరికి భయపడిచింది మీరు సడన్గా చూసిన్నారు దాన్ని అప్పుడు మీ రియాక్షన్ ఏంటి ఏం చేస్తారు అప్పుడు
ఎవరైనా అరుస్తారు ఆ అరుస్తాము లేకుంటే ఇంకా ధైర్యంగా ఉండాలంటే హాయ్ బాగున్నారా తిన్నారా
అవునా ఓ అంత ధైర్యం ఉందండి మీకు
ధైర్యం తెచ్చుకోవాలి కదండీ అప్పుడు
అవునవునండి అదే ఏ విధంగా ఇప్పుడు మీరు రేసుగుర్రం మూవీలో ఆవె శృతిహాసన్ చేస్తారు కదండి ఆ విధంగా చేస్తారా మీరు
అవును అలా చేసి దాన్నే భయపెట్టి మనం పంపిచేయచ్చు
ఓ మీరు అంతా ధైర్యస్తురాల
అవును
లోపల లోపల భయపడుతుంటారా మీరు
ఇన్ సైడే అంటే బయటికి చూపియకూడదు కదా
మీరు సినిమా చూసినట్టున్నారు కదండి బాగా దాన్ని మీరు శృతిహాసన్ ఫ్యానా
శృతిహాసన్ ఫ్యాన్ ఏం కాదు కానీ ఆ సినీ మాలో ఆమె కార్యెక్టర్ చానా బాగుంది కదా
అవునవునండి బాగుందండి మళ్ళీ ఆమె చేంజ్ అవుతుంది కదండి
అవునండి అంటే హీరో అలా చేంజ్ చేసేస్తాడు
అవునవునండి మీరు ఆ విధంగా లోపల లోపల దయాన్ని ఒకవేళ దయ్యం అడిగితే ఏం చెప్తారండి నేను భయపడుతున్నా అని చెప్తారా
ఏమో అండి అప్పుడు అది వచ్చినప్పుడు ఆలోచిస్తాను
నేను జస్ట్ క్యాజువల్‌గా అడుగుతానండి ఇప్పుడు మీరు అదే ప్లేసులో ఉన్నారు జస్ట్ ఊహించుకోండి ఆ విధంగా ఊహించుకొని చెప్పండి నేనేమీ మీకు వస్తుంది ఇప్పుడు దయ్యం వస్తాది మీ ఇంట్లోకి వచ్చి నీనేక ప అంటే భయపడిస్తాది ఇట్లా వచ్చి సడన్గా ఇట్లా అదేమి చెప్పలేదు ఊకే జస్ట్ ఊహించుకోండి
ఒకవేళ మీరే ఆ సిచ్యుయేషన్‌లో ఉంటే మీరు ఏం చేస్తారండి
నేను ఆ సిచ్యువేషన్‌లో ఉంటే ఫస్ట్ నేను జస్ట్ కూర్చుంటా అండి ఫస్ట్ నేను సడన్‌గా వచ్చి భయపడితే ఇంక నేను కళ్ళు మూసుకుంటా అండి ఫస్ట్
ఉమ్మ్ కళ్ళు ముసుకుంటే భయం పోతుందా
ఆ అండి ఫస్ట్ కళ్ళు మూసుకున్నామనుకో ఏం లేదు అ అనే ఆలోచనతో కొంచెం అట్లే ఉండాల ఒక రెండు నిమిషాలు కళ్ళు మూసుకంనేసి దయ్యం లేదు ఏం లేదని ఊరికే ఉన్నావ్ ఒకవేళ బై మిస్టేక్ అది ఇంకా ఏమన్నా మన పై కి అట్లా వచ్చేది ఏమన్నా ట్రై చేసిందనుకో అప్పుడు మనం పరిగెత్తిన సరే అది మన వెంట వస్తుంది కదండి అలాంటప్పుడు మనం పరిగెత్తి వేస్ట్ కదండి
ఆహా ఉమ్మ్ అది నువ్వే అట్ల కళ్ళు మూసుకుంటే యెళ్ళిపోతుంది అంటారా అది
కళ్ళు మూసుకుంటే ఇప్పుడు మీరు కాంచన మూవీ చూసినారా
లేదండి నేను దయ్యాల సినిమాలు చూడను
అయ్యో మీరు చూసుంటే బాగుండేది దాంట్లో ఎట్లంటే సడన్గా ఇట్లా వచ్చేసి ఎళ్ళిపోతది
ఉమ్ కాంచన వన్ ఒక్కటే అది కొంచెం కొంచెం చూసానండి
ఆ ఆ ఆ అదే దాంట్లో గూడా చూసింటారు కదండి కొంచెమన్నా
ఆ చాన రోజులు అయిదండి గుర్తుకే లేదు సినిమా
ఎందుకండి కొంచెంమైనా గుర్తుందని చెప్పొచ్చు కదా నేను ఏందో ఒకటి చెప్తన్నా
అంటే గుర్తులేంది ఎలా గుర్తుందని చెప్ వాళ్ళండి ఎన్ని రోజులైందో ఆ సినిమా చూసి నేను దయ్యాల సినిమాని చూడను గాబట్టి నా
ఓకే అండి ఇప్పుడు నార్మల్ కాదండి కొంచెమన్నా తెలిసుంటది కదండి అప్పుడు ఇప్పుడు చూసిండే దాంట్లో ఒక్క సీన్ గుర్తులేదా మీకి
టున్నడనన్
ఎందుకండి మీరు నేను చెప్పే ఎక్ప్స్లనేషన్ దానికి మీరు అసలు సహకరించట్లేదు
అంటే అన్ని సంవత్సరాలు అయిపోయింది కదండి ఆ సినిమా వచ్చి అది గూడా నేనేం పూర్తి పూర్తిగా చూడలేదు కొంచెం కొంచమే చూసిన్నాం గాబట్టి అట్ల ఎట్లా గుర్తుంటున్నాయా అంటున్నా అంతే
అంటే ఇప్పుడు కాదండి చిన్నప్పుడు ఏదో ఒకటి జరిగిండేది ఇప్పుడు మనకి మతిస్థిమితంగా ఉండదండి అట్ల చిన్నప్పుడు జరిగిండే విషయాలు గాని మనకి ఇప్పటి వరకు గుర్తుంటది అట్లాంటిది కాంచనా వన్ అనేది మనము ఒక ఫిఫ్త్ తో సిక్స్త్ తో నాకు దెలిసి ఆ టైమ్ లో వచ్చుంటది
అదే నేను పూర్తిగా చూలేదు కాబట్టి నాకు అంత తెలియదండి అసలు
తినేది చానా ఎక్కువ ఉంటదండి
మీకున్నంత నాకు లేదనుకుంటా
అయ్యో మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే నేను ఏం జెప్పినా అంగీకరించగూడదు అనే ఆలోచనతో మీరు మాట్లాడు
అయ్యో అలా ఏం అలా ఏం లేదండి నేనేమ్ అంగీకరించలేదు చెప్పండి
ఏమండి నాకైతే ఆ విధంగానే అనిపిస్తుంది
అలా ఏం లేదండి చెప్పండి మీ మీది మీరు చెప్పండి
మాది అదే నేను చెప్తాను కదండి ఆ సీన్ చెప్దాం అనుకున్న మీరు వండుకొని మీరు ఏందెందో మాట్లాడుతున్నారు నాకు అసలు సహకరించట్లేదు కదండి మాట్లాడేకి ఏమనంటే నేను చూడలేదు నాకు అ సీన్ తెలిదు నాకు గుర్తులేదు
అంటే మీరు చూసింటారు కదా అని అంటే నేను ఎక్ ఎక్స్ప్లనేషన్ ఇస్తన్నానండి ఇలా చూడలేదు అని మళ్ళీ మీరు నేను చూసింటానని అనుకుంటారని చెప్తనా
అయ్యో పర్లేండి అది కాకుండా ఇంగ వేరే సినిమాలే చూడలేదా మీరు దయ్యాల సినిమాలూ
దయ్యాల సినిమాలు చూడనండి నేను
ఇయ్యో సాయిరాం ఏమండి మీరు ఈ విధంగా ఉన్నారు మళ్ళా భయపడనం అంటున్నారు దయ్యాల సినిమా
అండే ఆ సినిమాలు చూస్తే ఊరికే భయపడాలా మన భయాన్ని ఎందుకు పోగొట్టుకోవడం అని ఆ సినిమాలు చు చూడనండి ధైర్యంగా ఉంటా
ఓహో ఇప్పుడు ఈ విధంగా కూడా ఆలోచిస్తున్నారా జనాలు
అవునండి
ఈ ఆలోచన విధానం బాగుందండి ముందు జాగ్రత్త కోసం వేర చూడుకోకుండానే సరిపోతావు కదా నాని ఆలోచన మీకు వచ్చినందుకు నేను సిగ్గుపడుతున్నానండి
నువ్వు ఇప్పుడు సినిమాలు చూసి మనం భయపడే కన్నా ఏమి లేదు ఏమి చూడకోకుండడం ధైర్యంగా ఉండడం బెటరే కదా
కానీ మనము ఎప్పుడైనా గాని ఒక విజయాన్ని గాని ఎక్స్పీరియన్స్ చేసి తేనే దాని మీద ఒక పట్టు వచ్చి భయం అనేది పో
మీద్ మీది ఏం బిర్యానీ సాధించాలండి
అత్తాన్ని కాదండి ఇప్పుడు ఒంటరిగా ఉంటారు మీకు తెలుసు ఇప్పుడు నార్మల్ గా దయ్యాలు ఏ విధంగా ఉంటాయి ఎట్లా వస్తాయి అని
అయిన మా మా ఏరియాలోకి దెయ్యాలు వచ్చే అంత స్పేస్ కూడా లేదు లెండి
ఎందుకండి మీరే నిండిపోయినారా ఆడ
పిల్లె పిల్ల ఇళ్లతో నిండిపోయినారు మనుషులతో నిండిపోయినారు దానాలకు వచ్ వచ్చే అవకాశమే
దెయ్యాలకి ప్లేస్ అనేది అనవసరం అండి దెయ్యాలు ఎట్లా అంటే జస్ట్ కొంచెం గ్యాప్ వచ్చిన చాలు అది మీ ప్లేస్ గానీ అదే ఆక్రమిస్తదండి.
అవునా అండి
మీకు ఇవన్నీ తెల్దా అండి
తెలీదండి ఎందుకంటే నేను దయ్యాల సినిమాలు చూడను కావట్టి
మీరు ఏమైనా అంటే ఈ విధంగా మాట్లాడుతున్నారు దయ్యాల సినిమా చూడను చూడను చూడను అన్ కానీ మీకు ఒకసారి అన్నా కల్లో అయినా వచ్చిందా అండి దయ్యం
కల్లో ఎప్పుడు రాలేదండి
ఇంకెందుకండి నాకు అసలు దేయాలంటే అని తెలిదు దేయాలంటే ఏంది అర్థమని అని అడగండి అండి మీరు డైరెక్ట్ అడగండి
వద్దులే అండి మల్ల అలా అలా అడిగితే బాగోదు కదా
ఎందుకండి ఇన్ని ఇన్ని మాట్లాడినప్పుడు అది ఎందుకు అడగకూడదు
అంటే దెయ్యాలంటే తెలుసులేండి
ఏం తెలుసు అండి దెయ్యాలనే
ఆ దెయ్యాలని
ఇప్పుడన్నా చూసినారండి దయ్యాలు మీరు
నేనెప్పుడూ చూలేదండి
అవునండి మీరు డ ఇంకా కల్లో చూల్లే టీవీలో చూల్లే కాదండి ఉచ్ జీవితంలో ఒక్కసారి అయినా కల్లో అయిన ఒక్కసారైనా వస్తాది కదండి దెయ్యం మనే
అంటే మీరు చూసారా అండి దెయ్యాలు రియాల్గేమన్నా
నేను రియల్ గా కాదండి నేను మూవీస్ లో చూసినా కల్లో చానాసార్లు చూసినా రియాల్గా అయితే ఎప్పుడు చూడలేదు. చూడకూడదు అని కోరుకుంటున్నా అంతే
అంతే కదండి
అండి మళ్ళీ ఎందుకు మనకు అవన్నీ భయాలు దానివల
అంటే మీకీ చూసి సినిమాలు చూసినాక కూడా బా ధైర్యంగా ఉంటాదా అండి
సినిమాలు చూసేటప్పుడు నాకు ఏం అనిపియదండి ఎందుకంటే అవి సినిమాలు కాబట్టి
ఓహో అంటే మీరు ఒంటరిగా ఉండాలన్నా ఉంటారు అర్ధ రాత్రులు అయిన ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా ధైర్యంగా వెళ్తా తారైతాయి
ఆ వెళ్తా అండి దాంట్లో ఏం లేదండి ఇప్పుడు మగ పిల్లలు అనంక ఆ విధంగా ఉండాలండి లేకుంటే
అవును అవునులేండి ధైర్యంగా లేకపోతే ఎలా మగపిల్లలు
అవునండి
మగ పిల్లలు అందరూ ధైర్యగా ఉండాలండి అమ్మాయిలైనా అబ్బాయిలైనా
అవునండి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇద్దరు ధైర్యంగానే ఉండాలి కానీ మీకు అసలు దయాలంటేనే తెలియదండి
తెలియనప్పుడు అదంటే కూడా భయం ఉండదు గదండి
ఆ అవునవునులేండి మీ ఆలోచన విధానం గూడా బాగుంది సరే అండి మీకు దయ్యాలు తెలీదు మీరు ఎప్పుడు చూడలేదు సరే
ఓకే అండి ఉమ్ బాయ్ అండి